హలో ఆఆ ఇన్పిస్తాందిలే చెప్పు ఏం జేస్తున్నావ్ ఏంజేస్తున్నవో
ఏం జేలా గమ్మున బ్రిడ్జ్ పైన కూర్చోన్నానుక
హ్మ్ ఏం చీటికి రాసలేద
ఆ ఇంటికి సోమవారం లేద మంగళవారం నువ్ నువ్ గూడ రా హ్యూమన్స్
యాడికి రా ఇ రోజు వచ్చిన తిరుపతికి సామాన్లు ఎసుకొని ఈరోజు వచ్చనామూ
ఆ సార్లె దా బోదం మళ్ళ ఒగు ఆ సర్లేరా ఉగాది చూసుకొని మళ్ళా వద్దు నాతో పాటి రిటర్న్ మళ్ళీ నేను వదులుతాను నిన్ను తిరుపతిలో భద్రంగా.
ఆయి అమ్మ వద్దమ్మో
ఏలమ్మా ఆ చెప్పమ్మా మహితమ్మా అంటన్నా వత్తాను మే,
పకున్న
ఆహా
ఏమ్మాయ్
వచ్చేసిరే వొ ఆ తింటికా నుదిన్నావా ఏం తిన్నా అన్నమూ పప్పు అన్నం పప్ పు బీన్స్ కాయ్ తాలింపు ఆ
ఆ ఆ కుమ్మినావ్ బాగా
ఆ ఏం కుమ్మి ఏం బా అంతేం ఎక్కువ తినన్ ఆ
తెలిసినోళ్ళు ఇంటికాడ ఆ వాళ్ళు ఇంకా చేస్సన్నారు.
ఆహా ఎన్ని అయిపోనేయ్ ఇప్పుడు నాత్ ఇది రెండోదో మాడోదో కదా
మూడోదో నాలుగోదో
ఆహా
ఏ ఫోన్ చేలా పాపా సమీరా
ఆే అయమ్మీ నేను కూడా అమ్మీకి నెంబర్ పెట్టలా ఇంకా అయమ్మి కూడా ఏదో బిజీగా ఉంటదిలే కాలేజ్ ఇట్ట అట్టే ఇంక పెడదాంలేని నేను కూడా అట్టే మర్చిపోయినా
ఆ
పెడతాల అమికి ఇ కూడా నెంబర్ పెడతా నువ్వు అయమ్మికి ఆ ఏ ఏ ఆప పెని చేస్తుంది మా గిత్న బుడ్డుపాప ఏం చేస్తుంది కరిబుడ్డక్క ఆహా బాందే ఇల్లు అంత హు ఎప్పుడు ఎప్పుడొచ్చి చూసుకుంటీ ఎప్పుడు షిఫ్ట్ అయిపోత్రి
అన్నా మన్న వచ్చిండు అని చెప్పలే
ఆ వో చిన్నన్ చెప్పినావు
గీ రోజ్ పొద్దున్నే బయల్ ఆ ప నేను ఇల్లు రెండు ఒకటేసారి చూసుకొని వచ్చేసినాడు
దగ్గరా ఆ
ఆ దగ్గరే ఓ తిరుపతి పత మేం పల్లీలో ఉండేది
ఆహా
తిరుపతికి ఈ టీ
అ హలో రీల్స్ చూస్సండ్రు, సీరియల్, సినిమా చూసండ్రు రీల్స్ ఎత్తు తాండ్రు
ఆహా
హ్మ్
ఎవరితో మాట్లాడతాంటివి
లడతా ఉంటి
హు మ్
ఆ ఈడ అన్న అయితే ఎవరో ఒకరు ఉంటారుమా ఆ నేను మెసేజ్కి రిప్లై ఇచ్చినాక చేసింటే సరి పోయిండు నువ్వు నేను నేన్ చూసినా ఇంగ సర్లే ఈ పాప తో మాట్లాడే నాక మల్ చేయమని చెప్దాం అనేసి అనుకున్నా, నువ్వు దాంట్లో ఫోన్ ఫోన్ చేసేస్తున్నావు.
ఆ
ఆ
కొస కనా అహ పడుకుంటాడు హాయ్ కేజీ ప హలో ఇంగా నేను అవ్వ అన్నా ఆగు అయ్యి కాలే వదిలేయమ్మా
నా బడి అంటే నీకు అంత ఇష్టమా ఏంది
రే నాన్న ఎవ్వడికి ఈ రోజుకి ఆ ఇంకా సద్దలే ఇల్లు కడిగినాము బోగులన్ని ఆడిపట్టేసి మర్నాడు పాలు పొంగిద్దామని సోమవారం
ఆ ఆహా ఆ నేను కూడా సో సోమవారం అనుకుంటాన్నా ఇంటికి పోయేది ఆ అదే డబ్బులు ఏపిస్తా అనింది అమ్మ ఏపిస్తే పోయేది హు సోమవారం పొద్దున హు ఒకవేళ సోమవారం పోకపోతే ఇంకా మంగళవారం పొద్దున బయలుదేరితే సాయంకాలనికి వచ్చేస్తా హు
ఆ ఆ ఆ అబ్బా ఉహు కూర్చో నువ్వు ఈడ ఏమనుకుంటాం సోలామా బయట ఆడ గోకుల్ గోకుల్ కడుగుతుంది పో ఇగో
ఇంకా ఏమేం చేస్తుందక్క చెప్పాలే ఏం కథ ఏం ఉంది
ఇంగ
ఏం సంగతులు అన్న నువ్వే చెప్పాలమ్మా ఇంకా ఫోన్ చేసింటివా మీ అమ్మకి ఫోన్ చేసింటివా మీ అమ్మకి ఆహా మాట్లాడినా రేపు ఆదివారం గాధ రెస్ట్ హా ఆ అమిక్కీ పెడు ఇస్తాలే సమీరా కి నెబర్
ఆ ఆ పెట్టు
ఫస్ట్ వాట్సాప్ లో మెసేజ్ చేసి మీ ఫ్రీగా ఉంద అంటే మళ్ళీ ఆయన మీ మాట్లాడతాను మాట్లాతంటే ఇ చేసుకొనిఇద్దరు
ఆ సరే అయితే ఇంగ ఏమి
ఇంకా ఏ ఏ చేపలు నువ్వే ఎం చేస్తా
ఎం లే ఉన్నాము ఇంగ అన్న ఊరికి పోతాడు మల్ల బండి వేసుకొని వస్తాడు
హాస్టల్ ఫుడ్ పెడితే మధ్యాహ్నంబాగా చేస్తారు తెచ్చుకున్నావోలేదో మెస్ ల ఫుడ్ ఆహ్ ఈరోజు పచ్చద బాగుండింది అబ్బా పొద్దున మధ్యాహ్నం నేను చెప్పేది నైట్ నైట్ దారి దరిద్రంగా చేస్తారులే పడి పప్పు పసుపు స్మెల్ వస్తుంది హలోమ్ హలో హలో కో ఓ హలో హలో ఇంకా ఐదుఉన్నాయి హలో కాల్ వస్తాయి ఆ పిల్ల మాట్లాడేది ఎట్ట మాట్లాడేది చాటింగ్ ఎట్ట చేసిద్ది స్పీకర్ ఉంటే అదో రకం అనుకోవచ్చుపీ ఇదమ్మ ఎక్కింది ఇప్పుడు మాట్లాడకుండా గమ్మున అయిపోయింది హలో పా కట్ అయిపోద్ది కట్ అయిపోద్ది కదా ఒక సైడ్ నుంచి మాట్లాడి ఇంకోస్
హలో ఆ ఇన్పడతాంది చెప్పు నీకు వినప
నాకు ఇన్పల్లేదా నేను నీ పక్క హలో అంటున్న నీ కినిపించలేదనేసి నేను గమ్మున నేనిప్పుడు లాస్ట్ మినిట్ లో కట్ చేసేస్తా ఇది అయిపోద్దేమో అనుకున్నా
ఏడ లేదట
ఆ
హ్మ్ నా ఏం లేవుమా
హ్మ్
బాయన్న బాగు తనే ఉన్నాడు మాట్లాడు
నంతే మన్న మాట్లాడే వాళ్ళు ఉండలా హ్మ్
ఇంకా
ఇంకా
ఇంకా ఏముంది చెప్పాల నువ్వే
అ కష్ట ఉ లో ఎ లో కా అది సర అ
గ్యాస్ త చూస్ వాడుకో గ్యాస్ దొరకదంట
కాదంటమ్మా మాకు కూడా గ్యాస్ లేదు కట్లు పోయ్ మిందే చేసుకోవాల మీరు ఎట్లా చేస్తున్నారు హస్ట్రల్లో
పి కట్లు ఒక లోడు దింపినారు గ్యాస్ ఆ గ్యాస్ ఉంది మొన్ననే సిలిండర్లు దింపుకున్నారు తగ్గించేస్తున్నారు మెను కూడా పొద్దున్న ఇడ్లీ దోశ అవన్నీ కట్ చేసేస్తున్నారు పొంగలు ఏదైతే బిరికిన్ అయిపోతుందొ అది జాస్ తండ్రు దోశలు ఈరోజు బోండా చేయాల్సింది ఈరోజు బోండా ఎత్తేసి పొంగలు పెట్టినారు. దోశలు పోయ్రంట హ్మ్ సరే కా టైం అయింది బాయ్
ఆ బాయ్ ఆ సర్లే